ఎట్లా డిస్కనెక్ట్ అయిందిరా
ఉ
ఎట్లా డిస్కనెక్ట్ అయ్యింది
ఏమో అసలు ఈ మధ్యలా ఇగ సిగ్నల్స్ ప్రాబ్లమ్ ఉంనది నా బేబీది కూడా అదే పరిస్థితి అయింది అట్లా ఆటోమేటిక్ గా ఎందుకు కట్ అయిపోతున్నాయో తెల్వదు
పది నిమిషాలు
అసలు నీకు ఇంకొక విషయం చెప్పనా అదే మొన్న మా నాన్నమ్మ వాళ్ళకి ఇట్లా అందరు మాకు మా బాబాయ్ వాళ్ళది దర్వాజులు ఎత్తుకుంటార అని చెప్పినా చూసినావా
ఆ బట్టలు తీసుకునే కదా అమ్మ
అయితే బట్టలు తీసుకుంటే అయితే బాబాయ్కి తెలియకుండా మళ్ళీ ఎవరితో అనకి అనకు
నేనెందుకు ఆన్
అయితే బా బైక్ తెలవకుండా బట్టలు తీసుకున్నది కదా
ఆ అవునవును
అయితే ఆ రోజు ఎంత అయినాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయినాయి వాళ్ళిద్దరికి టూ థౌసండ్ ఇచ్చింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయినాయి
ఆ ఫోర్ తౌసండ్ దాకా అయినాయి గాని
ఆ ఇంగ ఫోర్ థౌసండ్ దాకా అయినాయి కదా అయితే నిన్న మా బాబాయ బట్టలు తెచ్చుకోర్రా ఒక ఎనిమిది వేలు ఏయ్యన అన్నాడు
ఎవరికి మీకా
ఆ అంటే అందరు తెచ్చుకోరీ అత్తమ్మ నువ్వు ఇట్లా అనీ అంటే అప్పుడు నా పక్కకే ఉంది మరి నాకెందుకు చెప్తానావు రా అయ్య వాళ్ళకి తెచ్చుకొని ఆ మామేకే వెయ్యి మ్మాకేమి వయ్యకని నేను అన్నా ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైనా వాళ్ళు సరిగా వాళ్ళకి ఫోన్ చెయరు నార్మల్ గా నాకే ఎక్కువ ఫోన్ చేస్తాడు మా చిన్నోడు
నువ్వు కూతురు కాబట్టి నీకే చేస్తారు గానే
అంటే ఆమెకు మాట్లాడే విధానం కూడా రాదు ఉ అట్లా ఎప్పుడైనా స సరే ఏమనాన్నా కసురుకుంటే తిడుతది అది ఇది అనుకొని ఎప్పుడైనా మా చిన్నడైనా మా నాన్నమ్మ అయినా ఎవరైనా సరే నాకే కాల్ చేస్తారు అయితే ఆ నా ఎయిట్ థౌసండ్ ఏరాలంటే నేనుండి ఎవరు లేనప్పుడు ఫోన్ చేయరా నాకు అని అన్నా
మరి ధారుణంగా ఎయిట్ తౌసం ఆల్రెడీ అమ తీసుకుంది కదా
ఎయిట్ థౌసండ్ అయితే ఎందుకని మళ్ళీ నేను తర్వాత ఉండి ఆ ఫైవ్ థౌసండ్ చాలతీ ఎందుకు ఎక్కువ తక్కువ ఆమె ఉండంగానే అట్ల అన్నా ఎందుకు లేరా ఎందుకు ఖర్చు ఎక్కువ మేము ఉన్న అట్లా అడ్జస్ట్ చేసుకుాంని ఫైవ్ థౌసండ్ యెయ్యి అని అన్నా అ అనంగనే ఫైవ్ తౌసండ్ ఏసిండు ఏసినంక మళ్ళ ఏమైంది తెలుసా ఇగో అందరికి తీసుకున్నాంక నా బిడ్డ ఎంత బాధపడాలి నా అల్లుడు ఎంత బాధపడాలి అని చెప్పింది కదా
ఆ చెప్పింది చెప్పింది
ఆ అయితే ఇప్పుడు మళ్ళీ ఏ అందరు తీసుకున్నాక నా కొడికు ఎందుకు చిన్న పోవాలే వాళ్ళ కొడుకు చిన్న పోతడట
మీకు దర్వాజాలు ఎత్తడానికే గంతగానం చెత్తారు మొన్న మావోళ్ళు ఇండ్లలాకు వోతే మా అమ్మ అంటే లేనే లేదు మా నాన్న లేడా ఇప్పుడు మా అమ్మ ఉన్నా కూడా మా అమ్మకు మా నాన్నకు జతకు తీసుకోవాలి కదా బట్టలు
ఇగో ఇప్పుడేమో తీసుకోవాలట అయితే ఆ గృహప్రవేశం అప్పుడు అయితే ఇక నాకు మామయ్యకి ఇద్దరికే తీసుకుంటాం ఎవాళ్లకు తీసుకోము ఈమె చెప్తంది మరి ఇక ఆ అప్పుడు ఇక నా బిడ్డ కొద్దు నా కొడుకుకు కొద్దు నా అల్లునికి కొద్దు ఇవ్వళ్ళకి ఏమద్దు అంటే మళ్ళ మేమేడ అడుగుతామో అని మాకు ఏం అవసరం చెప్పు మా అమ్మ మా నాన్న మేము డిమాండ్ చేయడానికి
అంతే అవును మరి అవి మీ మీ ఆయనకి ఇచ్చిండ మరి డబ్బులు
ఇయ్యాలే ఇయ్యాలే ఇయ్యాలే ఇంతవరకు ఇయ్యాలే ఇయ్యలేదు నేను మా ఆయనకి చెప్పిన నిన్న ఎన్ని రోజులు మాట్లాడుకోలేదుగా మేము ఓ వన్ వీక్ అయితుంది మాట్లాడుకోక వన్ వీక్ అంటే మాట్లాడు ట్టుకుంటా కాని తిట్టుకుంటున్నాం అన్నట్టు ఎక్కువ అంటే ఇట్లా ఫ్రీగా కుర్సోని మాట్లాడు ఇంకోటిలేవ్ అయితే నిన్న నైట్ చెప్పిన మొన్న నిన్న నైట్ చెప్పిన ఇట్లా అమ్మమ్మ డబ్బులు ఇచ్చిందనంటే ఓ నాకు చెప్పిండే ఆ రోజు ఫోన్ చేసి అంట అన్నాడు కదా ఆ ఏంది హోటల్ ఇచ్చిపోనా నువ్వు తీసుకుంటావు అని అంటే వద్దద్దు ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమంటాడు అమ్మా సరే ఇచ్చిపో అంటే ఆహా నేను తినేతోడిలెక్క కనపడ్డానా ఏమవుతుంది తియ్ బాబాయ నువ్వు నీ దగ్గరే ఉంచుకో అని అనడ అని అంటారు కదా అని ఏమొద్దులే నీ దగ్గర ఉంచుకోరాదు బాబాయ్ వచ్చ నిదానంగా తీసుకుంటాకదా అన్నడట
అట్ల అయినా కూడా ఈయన మాత్రం హోటల్ ఇచ్చుపోన అని ఎందుకంటాడు అసలు ఈ గిన్ని రోజుల దాకా ఇయ్యకుండా ఎందుకుంటాడు ఆ అమ్మకు ఆరోజురోగంతగనం బాధపడ్డది ఎహే గీది నేను కట్టుకుంటున్నా అనేసరికి కి నీకు అప్పటికప్పుడు కోనిచ్చింది నాకు ఓ వెయ్యి రూపాలు ఇచ్చి దాన్నీ కొనుక్కోమంటే సరిపోతాయా అంటే సరే అని చెప్పి ఇంకో వెయ్యిచ్చి నేను కొనుకున్నాక ఆయనేవి ఇవచ్చు కదా కొనుక్కుంటాడు కదా నువ్వు ఇంకా ఇయ్యలేవయితేవి రేపు ఆదివారమేనాయె షాప్ వుండవు ఆయన పోయ్యి కొనుక్కోకుండా బట్టలు వేసుకోకుండా పోయ్యి దాన్నే ఎంత బాధపడాలి నేను పైసల్ వచ్చినా కూడా నా పోరోనికి డబ్బులు ఇయ్యలేదు బట్టలు కొనుక్కోలేదని
వాళ్ళకే తెలిసి రావాలి అందుకని నేను సైలెంట్ గా ఉకుంట ఇగో మా అమ్మ ఇగో అయితే ఇప్పుడు నెక్స్ట్ ఆ పండుగ వస్తుంది కదా
ఆ సార్ల చాప్ అన్న కదా
అమ్మ ఓచ్చింది ఆమ్మ సామాన్నన్ ఉంటుందిగా ఇక పండుగ వస్తంది మాకు బట్టలకు తయారు చేసుకోర్రి
ఆ మికియలే వీళ్ళకియాలే
హుమ్ మా అమ్మకు తెలుసు అంత అయితే ఎప్పుడు తెలుసా ఎప్పుడు అమ్మ పైసలు అటు పెట్టుడు ఇటు పెట్టుడు అయితే నేను అన్న ఉన్నాయో లేందో ఈసారి వెయ్యి రూపాయలు ఇయ్యి అమ్మ ఇంతకుమించి నువ్వు పెట్టుకోకు మాకు కూడా ఒక వెయ్యే ఇచ్చిందని చెప్తా నువ్వు అంటే సాటుంగాను మాకి ఎన్ని పెట్టిందో గానీ అమెకు అయితే వెయ్యి రూపాయలు ఇయ్యి వెయ్యో పదిహేను వందలో ఇయ్యి అంతకంటే ఎక్కువ ఇయ్యాకు అని చెప్పిన
ఏం కూర వండినవ్
ఆ క్యాప్సికం నైట్ వండలేదా అదే ఉండేఅయితే నైట్ చికెన్ అది వండినంకా చికెన్ తెచ్చిండు మళ్ళా
ఇప్పుడు ఏం కూర ఉన్నాడి చికెన్ ఉందా క్యాప్సికమ్ ఉందా
క్యాప్సికమే ఉంది
మామిడికాయ ఉల్లిగడ్డ వండింది
మామిడికాయ ఉల్లిగడ్డ నా మామిడికాయ పప్పు పాపులేషన్ వండుతారు గా
మామిడికాయ ఉల్లిగడ్డ కూడా వండుకుంటారు మామిడికాయ టమాట కూడా వండుకుంటారు
వయమ్మో మామిడికే పుల్ల అంటే ఇంకా టమాట ఇంకా పుల్ల
నేను ఇంటికాంచి తెచ్చినా వచ్చేటప్పుడు దేశవళి టమాటాలు
ఆహా గంత గానం ఎందుకు తెస్తున్నావు మరి
ఎంతగానం
టమాటాలు నాకు కూడా లేకపోయినా దేశవాలి టమాటలు అంటే కొన్నాయా
లేదు తోట్ల తెంపుకొస్తా పోయి
అబ్బా నాకు కూడా తేవచ్చు కదా మరి
ఎల్లుండి వచ్చేటప్పుడు తెస్తాలే నేను యాక్చువల్ గా మా ఇంటి వెనక వస్తారు తోటలు కాబట్టి పాలకూర కోస్తానికి టమాటాలు తేచడానికి ఇట్లా పోతాం మేము పాలకూర కోయ్యడానికి పాలకూర పెడితే టమాటాలు దించడానికిపోతే టమాటాలు ఒకటేసారి నాలుగై కిలోలన్నీ చేస్తాం
అంటే కూలి కూలేనా కూలి కూలేనా అంటే అట్లా కూల్లి వేసినాక కొంచెం గిత్తత్త ఏస్తా తన్మాట అట్లా ఎంతమంది ఎంతమంది పోతారు
ముగ్గురం పోతాం ఇంటి ఆమె తోటి మూడు ఇద్దరం పోతాం నేను మా పిన్ని ఇద్దరం పోతాం
అయి ఇట్లా పోస్తస్తారు అసలు
పాలకురా ఓ గడ్డివా కున్నట్టే పట్టుకోవాల దాన్ని పట్ కోనీ కింద పొయ్యాలి
నేను అయితే నా మొన్న ఏం జరిగింది తెలుసా నువ్వు ఏం కష్టం చేయకుండా ఇంట్లోనే కూర్సొని తింటాను అన్నాడు నన్ను
అందుకే గొడవ అయిందా
అహ లేదు అయిపో అయితే నైటు కాల్ మాట్లాడతాన గిదే కాల్ మాట్లాడతాన
బేబితో మాట్లాడుతున్న అనుకుంటా
కాదు కాదు మా ఇంటి వెనకామతో మాట్లాడు తన
ఆ
వచ్చింది తెలుస్తలేదా నైట్ పదయినా కూడా చూస్తలేవు అనుకుంటా ఆ ఏదో ఒకటి చిన్నగా గెలిచిలు లొల్లి పెడుతుంటే నేను నన్ను కష్టం చేస్తా అంటే అలానే మాట మాట కష్టం చే చేయకుండా ఇంట్లో దీని బంట అంటే ఏడ్చుడే ఏడ్చుడు ఇక నేను కూసోని
అ
సోకేడ్చిన తర్వాత మల్ల బతిమిలాడిండు
కానీ ఛాంబర్ మాట్. అర్తం ఎన్నిసార్లు అనీ బతిలాడిచ్చుకుంటావ్, కాని పిల్లల్ని స్కూల్ తొలిన కూడా ఏదో ఒక పని చేయ్.
నాకు ఎంత బాధ. ఉంది తెలుసా. కడుపులా అసలు నాకు తెలుసు పిల్లలు స్కూల్ కు ఎట్లా పోకుంటా మా సురేష్ మా ఆయనే చేస్తుండు తెలుస అట్లా.
నమ
ఇగా నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ ఎట్నో అట్లా అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ పిల్లలు స్కూల్ పంపిస్తా. అస్సలు ఉన్నాను ఏదో. ఆ పిఎస్ఆర్నేన్ ఎస్తా. ఏం కాదు అసలు మేము ఇక్కడ ఉంటామో, సిటీకే షిఫ్ట్. షిఫ్ట్ అయితమో చెప్పలేం.
ఎందుకు సిరీ వేయ్యి రూమ్ రెంట్లు కట్టుక నేను చెప్తా విను. పిఎస్ఆర్ స్కూల్ లేదు. ఏ స్కూల్ లేదు. ఇదే గవర్నమె ఊర్లా ఉన్న గవర్నమెంట్ స్కూల్ కి. ఏయ్యి ఏసిన తర్వాత. వాళ్ళను స్కూల్ కు పంపూ. సాయంత్రం వాళ్ళే వస్తారు. నడుచుకుంటూ ఎందుకంటే ఇటు సైడ్ వచ్చే. పెద్దోళ్ళు ఉన్నారు. కదా. వాళ్ళతో వీళ్ళే వస్త్ ఇంతలో ఇ ఈ ఓ ఒక పని చేసుకుంటే. సెట్ అయితది. అని ఇట్లా వద్దు పిఎస్ఆర్ స్కూల్ క్రేజ్ అంతా పడిపోయింది. టీచర్స్ మారీర్రు, అంత ప్రైవేట్ స్కూల్ దంద అంత అసలు నెక్స్ట్ ఇయర్ ప్రైవేట్ స్కూల్ ఎన్నింటాయి. ఎన్ని పో దేవుడికి కూడా తెల్వద్.
పోతానే మంచిది.
ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా స్కూల్స్ చేయబట్టి అసలు ఒక రెస్పెక్ట్ లేదు. ఏమి లేదు, అంత చిల్లర.
హ్మ్
ఇంతవరదాకా డబ్బులు ఇయలేదంటే, ఏమనాలి మరీ వాళ్ళని.
నీకా.
నాక్ గాదు. మీ ఆయనకే రోదిచ్చి. నా అమ్మ పాపము.
చూడు దగ్గర దగ్గర ఇప్పటికి ఎన్ని రోజులు అయితుందో చూడిగా.
పదిహేనురోజులు అయితుంది.
ఏక్కడ పదిహేను రోజులు దగ్గర దగ్గర ఇరవై రోజులు అయితుందట్టుంది.
ఏయ్ ఇరవై రోజులు కాట్లే ఆరో తారీఖు ఎత్తుకుంటున్నాన్న దర్వాజా
హ్మ
పది రోజులు అయితుందిరా
ఐదో తారీఖు
ఎంత ఐదో తారీఖు అంటే అంతకు ముందే ఇచ్చింది డబ్బులు
ఉమ్
ఫస్ట్ కే ఆ ఫస్ట్ కే ఇచ్చింది ఫస్ట్ గూడ గాదు ఆ
ఫస్ట్ కే ఫస్ట్ కే ఆ ట్వంటీ ఎయిత్ ఆ ట్వంటీ ఎయిత్ కిచ్చింది
అదే రోజు కదా నాకూ ఇట్ల కడుపు నొచ్చింది
ఆ ట్వంటీ ఎయిట్ అంటే ఆ